హలో
హలో నమస్కారం ఇప్పుడే మైదానంలో పరుగులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను పొద్దునే ఫోన్ చేసినాను ఏమి అనుకోకండి మీ ఈ రోజు ఎలా ప్రారంభమైంది
ఆ ఏం పర్వాలేదండి నేను కూడా ఇప్పుడే నిద్రలే లేచి యోగ ముగించుకున్నాను మీరు రోజు ఉదయాన్నె మైదానికి వెళ్తారారా అయితే అక్కడ వాతావరణం ఎలా ఉంటుం
అవును రోజు ఉదయం ఐదు గంటలకి మాఊరి స్కూ హైస్కూల్ మైదానానికి వెళ్ళడం నా అలవాటు ఉద్యోగం లేకపోయినా కూడా వెళ్తా ఉంటాను శరీరాన్ని దృఢంగా ఉంచుకోడానికి క్రీడల్లో వ్యాయామం చాలా అవసరం కదా పొద్దున్నే చల్లటి గాలితో మైదనమంతా యువకులతో కోలాహలంగా ఉంటుంది
ఆ చాలా సంతోషం మాఊళ్లో కూడా ఈ మధ్య అమ్మాయిలు ఉదయాన్నే లేచి నడక సాయించడం లేదా కొంతమంది షటిల్ బ్యాట్మింటన్ ఆడం అలవాటు చేసుకుంటున్నారు పల్లెల్లో కూడా క్రీడల పట్ల ఆసక్తి పెరగడం చాలా మంచి విషయం కదా
నిజమే పూర్వం పల్లెల్లో ఎక్కువ కబడ్డీ ఖోఖో లాంటి సప్ర సంప్రదాయ ఆటలు ఆడేవారు బట్ ఇప్పుడు మీ ఊర్లో ఎలాంటి ఆటలు ఆడుతున్నారు
ఇప్పటికూడా మా ఊర్లో ఖోఖో ఆడతారు తాడాట రన్నింగ్ రింగు టెన్నిసు ఇవన్నీ ఎక్కువ ఆడుతుంటారు ఇవైతే పెద్దగా ఖర్చు ఉండదు మళ్ళ కొంచెం స్థలం ఉంటే చాలు శారీరక శ్రమ కూడా ఈవెం తో హెల్ప్ చేస్తాయ్
మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది కదా ఇప్పుడే టీవీలో పాత క్రికెట్ మ్యాచ్ హైలైట్ చూస్తున్నాను మీకు క్రీడలు చూడం ఇష్టమైన
అవును నాకు క్రికెట్‌తో పాటు ఒలింపిక్స్ ఏషియా గేమ్స్ ఇవన్నీ చూడం అంటే చాలా ఇష్టం అంటే మన ఇండియన్స్ ప్లేయర్స్ అక్కడ ఇంటర్నేషనల్లో ఆడి విన్ అవ్వడం చాలా గర్వంగా అనిపిస్తాది
నిజం చెప్పవ్ ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులు ఎన్నో కష్టాలను మోచి పైకి వస్తున్నారు సరైన వసతులు లేకపోయినా సరైన వసతులు లేకపోయినా వాళ్ళ చూసి చూపే పద్ధతులకు మనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది మనలాంటి యువతకు వారు ఆదర్శం
అవును బాక్సింగ్ అథ్లెటిక్స్ అండ్ వెయిట్ లిఫ్టింగ్లో అలాంటి క్రీడలలో మన అలాంటి పల్లె నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రతిభ అద్భుతంగా చూప్పు పిస్తున్నారు క్రమ శిక్షణ వాళ్ళ నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారిని చూస్తేనే అర్థమవుతుంది ఉద్యోగం లేని సమయంలో ఇట్లాంటి క్రీడలు చూస్తే మనలో కూడా ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది
కరెక్ట్ క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు ఓటమిని తట్టుకునే మానసిక ధైర్యాన్ని కూడా నేర్పుతాయి జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు ఎలా ఎదుర్కోవాలో క్రీడల ద్వారా తెలుసుకోవచ్చు
అవును గెలుపోటములను సమానంగా స్వీకరించడం క్రీడా స్ఫూర్తి యొక్క ముఖ్యోద్దేశం కదా
సాయంత్రం అయింది మా ఊరి మైదానంలో ఈరోజు వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి చుట్టుపక్కల గ్రామా నుండి వా జట్టులు వచ్చాయి ఊర పండుగ వాతావరణంలో ఉంది
నువ్వేం చేస్తాన్నావు నాకు చెప్పు
చెప్పు చెప్పు
హలో అవునా పల్లెలో జరిగే ఇటువంటి స్థానిక టోర్నమెంట్లు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి తెలిసిన జట్టుకి ఇచ్చే బహుమతుల కంటే ఆటం చూడడానికి వచ్చే జనం వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహమే చాలా మంచి అనిపిస్తది
అవును కదా ఇంకా గార్డీ లాంటివి ఏమి ఉండవు కుర్చీలు ఉండవు కానీ అందరూ మైదానం చుట్టు నిలబడి లేదా నీలపై కూర్చునింతమ ఫేవరెట్ జట్టును గెలిపించడానికి గట్టిగా అరుస్తూ మద్దతు ఇస్తారు అసలు ఈ ఆనందం ఇంట్ల అన్ని కోర్ట్లు ఖర్చు పెట్టినా నగరాల్లో దొరకదు
నిజమే మా ఊర్లో కూడా సంక్రాంతి అప్పుడు కోలాటం కబడ్డీ పోటీలు నిర్వహించ స్తారు పెద్దలు పిల్లలు అనే తేడా ఏం లేకుండా అందరు కలిసి సంతోషంగా పాల్గొంటారు ఈ ఫోన్లకి టీవీలకి దూరంగా మనుషులందరూ ఒక్క అట్టే చూడగలవడానికి ఇదొక మంచి అలవాటు
చాలా చక్కగా చెప్పారు ఈ కాలంలో ఫోన్లో ఆడడం కంటే మైదానంలో దిగి చె చే దార్చడం వల్ల శారీరక మానోక మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది కదా ఓ
అవును రాత్రి అవుతుంది మ్యాచ్ అయిపోయిందా మరి ఎవరు గెలిచారు
ఆ మా పక్కరు జట్టు గెలిసింది ఆయిన అందరు కొంచెం స్నేహపూర్వకంగానే ఆ ఆల్రెడీ హాకింగ్స్ కూడా చేసుకుంటున్నారు ఆట ముగిశాక అందరు స్నేహితులే కదా ఎట్లయినా
అట్లానే ఉండాలి కదా క్రీడలు అంటే అందరినీ కలపాలి గాని విడగొట్టకూడదు ఈ రోజు క్రీడల గురించి చాలా విషయాలు మాట్లాడుకు కున్నాం ఇంకా వ్యాయామం గురించి ఏమైనా చెప్పు
జంన్ అయితే కంటిన్యూ
చెప్పు
ఇంకా నీకు ఫేవరెట్ స్పోర్ట్ ఏంది
నిజమే ఆ రోజులో వేరు ఆటలు మనలో పరస్పర సహకారాన్ని జట్టుగా ఎలా ప చేయాల నేర్పేవి ఇప్పుడు పిల్లలు రోజంతా చేతిలో ఫోన్లు పట్టుకొని కళ్ళు పాడు చేసుకుంటున్నారు మైదానంలోకి వచ్చి ఆడితే వచ్చే ఉత్సాహాన్ని పొతున్నాడు
చాలా మంచి అలవాటు ప్రారంభించారు అయితే క్రీడల్లో రాణింజాలన్నా లేదా శరీరాన్ని దృఢంగా ఉంచు ఎవాలన్నా కేవలం మాటలు సరిపోవు కదా మంచి ఆహారం కూడా అవసరం
కరెక్ట్గా చెప్పారు అందుకే మా ఊర్లో ఈ మధ్య శని ఆదివారాల్లో పిల్లలందరినీ ఒకే దగ్గర చేర్చి ఇలాంటి పాతకాలపు ఆటని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల వాళ్ళకి శారీరక శ్రమతో పాటు మన సంస్కృతి కూడా తెలుస్తుంది
అవునవును నగరల్లోని వారు ఆ ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు వాడుతుంటారు కానీ మన పల్లెటులో నాణ్యమైన ఆహారం సహజంగానే ఉతునల్
అవును మన పల్లెటూరు ఆహారమే మనకు పెద్ద బలం ఉదయాన్నే తాగే రాగిజావ సజ్జ రొట్టెలు మరియు ఇంట్లో కాచిన స్వచ్చ్చమైన పాలు నెయ్యి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి
నిజమే నేను కూడా రోజు వ్యాయామం చేసిన తర్వాత గుప్పెడు నానబెట్టిన శనగలు అని వేరు బొబ్బలు వేరుశనగ పప్పులు గాని అలాగే ఒక గ్లాస్ పాలు తాగుతాను ఇగ మార్కెట్లు దొరికే కృత్రిమ ఆహారాల కంటే ఎంతో మేలు కదా మన ఊరు రైతులు పండించే పప్పు ధాన్యం లో ఉండే పోషకాలు మనని రోజంతా ఉత్సాహం గా వుంచుతాయి
అవును అందుకే పల్లటూరు జనుల్లో రోగ నిరోధ గ శక్తి ఎక్కువగా ఉంటుంది ఎండనక వాననక పొలాల్లో కష్టపడి అందుకే వారికి ఈ ఆహారం వల్లనే వస్తుంది అనుకుంటా
అవునవును అలాగే ఇంకో విషయం చెప్పాల అనుకుంటున్నాను టైం ఉందా మాట్లాడడానికి నీ దగ్గర
ఆ చెప్ప ఏం కాదు ఏంటిదొ
ఖాళీగానే ఉన్నాం కదా ఆ దీంతో పాటు ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా అని
ఉం అంటే అంటే చదువైపోయినాక ఇంట్లో ఖాళీ గానే ఉండటం వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది న్నట్లు అనిపిస్తుంది నాకు కూడా అందుకే మనకి ఇద్దరికి ఉపయోగపడేలా ఈ ఖాళీ సమయంలో ఏదైనా కొత్త స్కల్ నేర్చుకుంటే బావుంటుంది కదా
నేను కూడా అదే ఆలోచిస్తున్నా సరిగ్గా అదే చెప్పావు ఆన్లైన్ లో కోర్సుల గురించే వెతుకుతున్న పెళ్ళి కాక మునకే మనకు మ నచ్చిన విషయాలు నేర్చుకోవడానికి ఆ మన కాళ మీద మన నిలబడడానికి ఇదే సరైన సమయం
అవున రా కానీ మన ఇద్దరం వేరే వేరే ద దగ్గర ఉంటున్నాం కదా మళ్ళా సిటీకి పోయి నేర్చుకోవాలింటేనేమో కష్టం కాబట్టి ఆన్లైన్ లోనే ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని నేర్చుకునేవే చూడాలి మరి అసలు నీకు ఏ విషయాలపైైన ఇంట్రెస్ట్ ఉంది
వి నాకు డిజిటల్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనే ఉంది ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ హావా నడుస్తుంది కదా ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఇంట్లోనే కూర్చొని ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ మంచి సంపాదించుకోవచ్చు
మంచి ఐడియారా నీకు ఎలాగు కంప్యూటర్ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నీకు త్వరగా వచ్చేస్తుందిలే నాకైతే క్రియేటివ్ రైటింగ్ కంటెంట్ రైటింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది
ఉం చూసావ ఈ రెండు స్కిల్స్ ఒక దానుకొకటి చాలా కనెక్ట్ అవుతాయి తెలుసా నువ్వు ఒక ఒక నువ్వు స్క్రిప్ట్ రాస్తే నేను దానికి తగినట్లు వీడియో లేదా పోష చేయచ్చు ఇద్దరం కలిసి భవిష్యత్తులో ఒక చిన్న డిజిటల్ బిజినెస్స్ లాంటిది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు
అవును కదా నేను అసలు ఆ కోణంలో ఆలోచించనే లేదు ఇద్దరం వేర్ వేరు స్కిల్స్ నేర్చుకున్నా కలిసి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన ఆలోచన విధానం కూడా మారుతుంది
నిజం నేర్చుకోవాలనే తప్పున ఉంటే వయస్సుతో లేదా మనం ఉండే ఊరితో సంబంధం లేదు కదా ఆ ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా మనం చేతుల్లోనే ఉంటుంది
కరెక్ట్ర యూట్యూబ్లో ఉచితంగా నేర్చుకోవచ్చు లేదా కోడ్సేరా లాంటి వెబ్సైట్ లో తక్కువ ధరకే సర్టిఫికేట్ కోర్సులు కూడా దొరుకుతాయి మన పాకెట్ మనీ తోనే తీసుకునే అంత అఫోర్డబుల్ ప్రైసే ఉంటది అందులో
అవును రోజుకో రెండు గంటలు కేటయిస్తె సరిపోతది రెండు మూడు నెలల్లో ఆ దీంట్లో పట్టు సాధించచ్చు దీనివల్ల మనకు ఒక సొంత గుర్తింపు వస్తుంది ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం అవును సంతోషంగా ఫీల్ అవుతారు
చాలా బా చెప్పినవ్ర అయితే ఇంకా లేట్ ఎందుకు చెప్పు నేను ఈ రోజు నుండే డిజిటల్ మార్కెటింగ్ట్ బె సిక్స్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తా నువ్వు కూడా నీకు సంబంధించిన వీడియో ఎడిటింగ్ రిలేటెడ్వి సాఫ్ట్వేర్స్ ఏమైన్నా ఉంటే చూడు
ఓకే మనం రేపటి నుంచి మిషన్ టూ పిఎం స్టార్ట్ జేస్తున్నాం కదా అయితే మొదటి రోజే నేనుగా సబ్జెక్ట్ లోకి వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అయితాం కాబట్టి ఈ రోజు రాత్రికి ఇద్దరం కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటే ఆ రేపు టైం వేస్ట్ అవ్వద్దు
అవును రా నువ్వు చెప్పింది నిజమే మొదటి రోజే ఏ వీడియో చూడాలో వెతుక్కోవడానికి టైం అంతా సరిపో తది మరి ఈ రాత్రికి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు
మ్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ల్యాప్టాప్లో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నా అలాగే యూట్యూబ్లో ఏ ఛానల్ సిలబస్ బాందో చూసి రేపు చూడబోయే మొదటి రెండు వీడియోలు అంక్స్ నేను సేవ్ చేసి పెట్టుకుంటా
సూపర్ర అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే మనం మధ్యాహ్నం రెండింటికి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళు మనల్ని నా టైంకి పిలవకుండా మనం వాళ్ళకి ముందే చెప్పేయాలి నేను క్లాస్ ఇంటున్నా ఆన్లైన్ క్లాసు రెండు ఇంటి నుండి నాలుగు ఐదు దాకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అంటే వాళ్ళు మనతో డిస్టర్బ్ చేయకుండా ఉంటారిగ
ఖచ్చితంగా మా అమ్మకి ఇప్పుడే చెప్పేస పెళ్లి కాకముందు మనం ఇలా ఒక క్రమశిక్షణతో ఏదైనా నేర్ ర్చుకుంటున్నాం అంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు మనల్ని అసలు డిస్టబేసస్ స్టబెన్సె చేయరు
ఉమ్ అవున్రా ఆ నమ్మకం వాళ్ళకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సరే మరి రాత్రికి కి ఇచ్చిన్న పని పూర్తి చేసి ప్రశాంతంగా పడుకుందాం ఎ మద మధ్యాహ్నం కరెక్ట్గా రెండు గంట్లకి మనం మొదటి రోజు స్టడీ స్టేషన్ అయిపోయాక నాలుగు గంటలకి మళ్ళా మనం ఒక రెప్కి ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుందాం
పర్ఫెక్ట్ ప్లాన్ రేపు సాయంత్రం నాలుగు గంటలకి మనం ఫస్ట్ డే రివ్యూ కాల్లో కలుద్దాం
అరే ఒక నిమిషం ఫోన్ బెట్టే ముందు ఇద్దరం ఒకేసారి లాగిన్ అయ్యామని ప్రూఫ్ కోసం కరెక్ట్గా రెండు గంటలకు వాట్సాప్లో థమ్ అప్ ఏమోజు పంపుకుందాం సరేనా
ఓకే ఓకే అదొ ఒక మంచి అటెండెన్స్ లాగా పనిచేస్తుంది ఖచ్చితంగా పంపుదాం డన్
ఇంకొక లాస్ట్ మాట ఒకవేళ మనలో ఎవరికైనా మధ్యలో బద్ధకం వస్తే నెక్స్ట్ డే అవతల వాళ్ళకి చక్లేట్ కొని ఇవ్వాలి సరేన
మంచి పైన్ బెట్టావు కదా ఈ దెబ్బతో ఇద్దరం అసలు క్లాస్ మ్యూజియం సరే రేపు కలుద్దాం మరి
మ్ ఇంకేమన్నా ఉందా చెప్పడానికి